పవళిక్ హలో బావున్నావా వినిపిస్తుందా హలో
ఆ వినిపిస్తుంది మీ వాయిస్ చాలా త తక్కువ వస్తుంది ఎప్పుడు ఇదే ఆ ఇప్పుడు ఓకే బాగున్నా బాగున్నావా నువ్వు
ఆ బాగున్నాను ఏం చేస్తున్నావు
ఏం లేదు తిన్నా ఇంతకు ముందే తిని అయిపోయింది తిన్నావు నువు
నేను కూడా తిన్నా ఇప్పుడే ఏం స్పెషల్ టుడే
స్పెషల్ అని ఏం లేదు గాని పప్పు అండ్ కాకరకాయ
మాది కూడా
మీది మీ వాయిస్ ఏం వినిపించట్లేదు ఏమన్నా నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా
గంగవల్లి పప్పు
హలో హలో హలో హలో వినిపిస్తుందా హలో
హలో వి ఆ ఇప్పుడు వినిపిస్తుంది ఇప్పటిదాకా వినిపియలే ఇప్పుడు ఓకేనా
ఆ ఇప్పుడు ఒకే ఇంతసేపు అసలు వాయిసే లేదు హలో హలో హలో అంటు
నాకు రాలే వాయిస్ ఇప్పుడు ఓకేనా
హా ఇప్పుడు ఓకే
ఏం చేస్తున్నావు
ఏం లేదు మీదేం కర్రీ
నేను పప్పు కర్రీ గంగావలి ఆకుకూర పప్పును చారు
గంగబాయి కూర గంగబాయి ఆకు
గంగవలీ ఆకు తింటావా తింటారా మీరు
ఆహా మేము గంగా బాయి అంటాం అవును హ ఇటువైపుట్లనే పిలుస్తారు
ఆకుకూరనే గదా
ఆ అవును గంగబాయి కూర అంటారు
మేము గంగవల్లి అంట
గంగావళ్ళి ఏమో నేను తినలేదు అనుకుంట ఎప్పుడు
ఎప్పుడు తినలేదు ఇ సమ్మర్ లో వస్తుంది గోంగూర బ చ్చలు కూర, తోటకూర, చుక్కకూర తెలుసా
తోటకూర పాలకూర గోంగుర ఇవి మూడే తిన్నా
అంతేనా
ఊ ఆమవి చుక్క కూర కూడా తిన్లేదు
చుక్కకూర ఇవన్నీ బాగుంటాయి ఆకుకూరలు తినాలి మనం హెల్త్ కి గ్రీన్ గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి అసల్ మనం
అవును మన ఐస్ కి మంచిది
ఐస్ కీ మంచిది హెల్త్ కూడా మంచిది అందులోనే ఎక్కువ విటమిన్స్ ఉంటాయి
అవునవును ఆమ్లెట్ వేసుకున్నార మరి
ఆమ్లెట్ వేసుకోలేదు చారు చేసాను ఆమ్లెట్ వేసుకోలె అడిగారు కానీ వేయలె నేను ఇంకా
ఉహు ఇది మన ఇంట్లో ఏమంటారంటే ఈ రోజు వంట ఏం జెస్కోలే అంటే
అవును నాకు కూడా అలానే వస్తది ఏం వంట చేకు బయటకి తీస్ వెళ్తానంటే ఒ ఓ ఫుల్ హ్యాపీనెస్ ఎందుకంటే వంట చేేస్తే బోల్ అయితయ్ డిషెస్ అయితయ్ ఉ అదొక పని మళ్ళీ బయటకి తీసుకొని
టుడే ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచించకుంటుంటాం ఒక్కరోజు
అసలు డైలీ టూ కర్రీస్ అవుతున్నాయి మార్నింగ్ అవుతుంది టిఫిన్ చేస్తే పర్లేదు
ఆ
అయిపోయిందా డిన్నర్ అయిపోయిందా
అయిపోయింది ఇంతకు ముందే చిన్న
ఏమన్నా షాపింగ్ చేసావా ఈ మధ్యలో
షాపింగ్ ఆ నేను ము చేసినా కానీ ఆన్లైన్ ఎక్కువ చేస్ అన్నట్టు ఇక్కడ బయటికెళ్ళి కొనట్లేదు మొన్ననే అమెజాన్ లో
తున్నాయా
ఆ బానే వస్తది అంటే ప్చ్ రేట్ కం పర్ చేస్తే ఆన్లైన్ లో బెస్ట్ అన్నట్టు ఇప్పుడు బయట కూడా కొనొచ్చు బయట
క్లాత్ ఏంటిది డ్రెస్సెస్సా లేకపోతే
డ్రెస్సేసె డ్రెస్లు
దనివ్వు ఒకసారి వాష్ చేసాక చూడాలి వాష్ చేయక ముందుకు ఒక రకంగా ఉంటున్నాయి వాష్ చేసాక
అవునవును కొన్ని కొన్ని సార్లు అట్లానే వస్తున్నాయి ఈ మధ్య కొంచెం ఓకే
ఓకే అంటే తక్కువ రేట్లో టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అయితే ఇక వేస్ట్ ఆఫ్ త్రో ఏంటి యూజ్ అయిన త్రోనే నేను ఒకటి త్రీ హండ్రెడ్ కి పెట్టాను ఒక టెన్ టైమ్స్ వేసాను అంతే ఇక అది అయిపోయింది ఇక
వేస్తే మరి ఉంటది ఆ డ్రెస్
టెన్ టైమ్స్ అంటే రెగ్యులర్గా టెన్ టైమ్స్ వేయలేదు
అంటే ఒక టూ త్రీ మంత్స్ సు వరకు వస్తుది ఒక త్రీ హండ్రెడ్ అన్నప్పుడు అంతే వస్తాది
మంత్లీ ఒక త్రీ టైమ్స్ వేస్తా అనుకో త్రీ టైమ్స్ అయితది త్రీయో ఫోరో అనుకోండి వీక్లీ వన్స్ అయితే అవును కొన్ని అయితే ఎంత యూస్ చేసిన
ఉంటాయి అది ఏంటంటే అది బయ్ ట ఉన్నప్పుడు అది క్వాలిటీ మంచిగా ఉంటది ఇక్కడ మనం చూసి కొన్నాం కదా వస్తది
సరే అవును అంటే ఎక్కువ డ్రెస్సెస్ ఆన్లైన్లో చేస్తావా
ఆ ఈమధ్య అయితే ఒక టూ ఇయర్స్ నుండి ఆన్లైనే ప్రిఫర్ చేస్తున్న ఇగ ఏ బాలేకపోతే అ అప్పుడప్పుడు రిటర్న్ పెడతా బాగుంటే ఓకే ఉంచుకుంటున్న
మనీ యాడ్ అవుతున్నాయా
దేనికి
ఆ రిటన్ పెడితే మళ్లీ మనీ ఉ కొన్ని కొన్ని ఫ్రాడ్ ఉంటాయి కదా
స్టార్టింగ్ మే ఏం చేసినాడో తెలుసా టు తౌసండ్ ది మన హాఫ్ సారీ ఆర్డర్ పెడితే కరె టెన్ ఇచ్చిండు ఆ కరెట్న్ ఎట్లా అంటే దాని మనం మి మిషన్లో కూడా పెట్టి కుడితే ఆ మిషిన్ సూదే విరిగిపోతుందట
ఆ
అంటే మా అంటే మాకు మిషన్ లేదు బయట పోయి ఒక అంటే హాఫ్ సారీ పెట్టి పెట్టినప్పుడు హాఫ్ సారీ రావాలి కదా నార్మల్ గా ఏదో క్లాత్ వచ్చింది వైట్ కలర్ ది ఇక దీన్ని ఏం చేస్తాము అప్పుడు రిటర్న్ పెట్టే ఐడియా లేదు అప్పుడు స్టార్టింగ్ అన్నట్టు ఒక సెవెన్ ఇయర్స్ అటు అదే బాగున్నది అన్నట్టు చాలా బాగుండే అ అప్పుడు తెలువది రిటర్న్ ఆప్షన్ ఉన్నది కూడా తెలవది సెవెన్ ఇయర్స్ బ్యాక్ కు అది తీసి వచ్చింది వచ్చినంక ఆరే ఆఫ్ సారీ పెడితే ఇది వచ్చింది ఏంది అలా ఎవరికి కాల్ చేయాలి అట్లా కూడా ఏం తెలవక పోతుండే యి లేకుండే అ అట్లనే ఉంటుండే మరి దాన్ని ఇ కతే వ కల క్లాత్ అట్లా కొంచెం గలీజ్గా ఉంది కటెన్ గా యూస్ చేద్దామని బజార్ కి పట్టుకపోయి ఆ దీన్ని ఏందంటే ఇది స్టిచ్ చేయనికి రాదు మా మిషిన్ ది సూది ఇరుగుతాది అన్నారు అదిగా వేస్ట్ పోయింది ఏ ఏం చేయలేదు దాని ఇక మా చేత్తోటి కొంచెం కొంచెం కుట్టి ఇప్పుడు కర్టెన్ గాని వేసినామ్ ఆ టైంలో ఉ ఇగ అప్పటినుండి మల్ల చాలా ఎన్నో ఇయర్స్ ఆ
నేను నేను ఒకసారి నేనేం చేసినాను అంటే ఒకసారి మీచ్ నేను చైన్ బుక్ చేసినా ఎంత అది వన్ యైతి నో వన్ ఫిఫ్టీ నో అయితే నేను బుక్ చేస్తే మా ఫ్రెండు బాగుందని తీసేస్కోంది
ఆ ఆ
అదే బుక్ చేస్తే వచ్చింది ఏంటి ఓన్లీ ఎంప్టీ బాక్స్ వచ్చింది
అవునా
చైనా రాలేదు ఎంప్టీ బాక్సే వచ్చింది నేను క అది కా అది ఓపెన్ జేసేటప్పుడు వీడియో దియ్యలేదు పిక్సు సెండ్ జేసిన పిక్స్ సెండ్ చేస్తే వాళ్ళు రిటర్న్ తీస్కోడానికి వస్తారు గదా!
హవును
రిటర్న్ తీస్కోడానికి వచ్చి ఏమన్నాడండ్ టే మేం మేమ్ ఏం చేయలేం దాన్ని ఏం తీసుకోలేదు ఒకవేళ ఐటమ్ ఏమన్నా అస్తే మాత్రం తీస్ కొనేళ్లమ్ గాని ఐటమ్ రాంది మేమేం చేయాలమ్మా ఒకసారి మళ్ళీ పెట్టండి అని అన్నాడు మళ్ళీ పెట్టినా వాడు రాలేదు ఇక నాకు వన్ ఎయిటీ రూప్ అయిపోయింది ఓన్లీ ఎంప్టీ బాక్స్ పంపించిన అంటే అందులో కొన్ని కొన్ని ష ఆప్స్ సైట్స్ వల్ల అందులో ఫ్రాడ్ అయితున్నట్టుంది
అవును అంటే కొన్ని ప్చ్ వేరే వేరే వెడ్తరు కొందరసలు పెట్టనే వెట్టారు
ఫస్ట్ ద్ మంచినే పంపించిండు మళ్ళీ బుక్ చేసుకుంటే మళ్ళీ రాలే ఇగ ఇప్పుడు కొంచెం భయమైంది ఏమన్నా ఆడ్ ఆర్డర్ వెట్టాలన్న భయమేసేశిసింది ఇగ్ కొన్ని రోజులు ఆర్డర్ వెట్టలే
ఆహాఁ ఇట్ల చిన్నవి అంటప్పుడు ఏం కాదు గాని కొన్నియూ కొందరు అంటే న్యూస్ పేపర్లో వొచ్చింది మొబైల్ ఫోన్ ఆర్డర్ వెడ్తే ఇటికల్ అచ్ చ్చినయాట
అవును ల్యాప్టాప్ ఆర్డర్ పెడితే ఏమో వచ్చిందన్నారు కొద్
అవును న్యూస్ పేపర్ బాగ్ జవుతడు మా డాడీ అవి చూషి ఇగ జేప్ ప్తాడు ఇగ అయింత కొన్నియాడు ఇగ
అంటే ఏ అంటే కొన్ని ఏంగాదు టైం సేఫ్ అయితాది అని
ఇట్లా టూ హండ్రెడ్ తోని అట్ల ఏంగాదు కాని ఒక యాభై వేల ఫోను అన్నప్పుడు ఇ
ఇప్పుడు విలేజ్ లో కూడా చాలా మంది డ్రస్సెస్ బాగా అయిపోయాయి డ్రెస్సెస్ అయితే ఆన్లైన్ లానే బెట్టేస్
అవున్ అవును అందరికి ఇప్పుడు అవేర్నెస్ అచ్చి అందరూ డి మార్ట్ కాని పల్లెటూరులో ఉన్నా గూడ డిమార్ట్ కానీ ఆన్లైన్ షాపింగ్ కానీ అందరు ఇవే చేస్తున్నరు ఎక్కువ
హ్మ్ఁ
ఎవ్వర్ తగ్గట్లేద్
ఒకరిని చూశి ఒకరు
అవును
నేనైతే అన్ని నైట్ పడుకునేటప్పుడు ఇవి అన్ని విష్ లిష్ ట్లో యాడ్ జేస్కుంట మనీ ఉంటే బుగ్ జేస్తా ఏం చేయలేం కదా చూడ్ టైమ్ పాస్ కట్ల ఏం
అవును మిష్లిస్ట్ లో ఉన్న డ్రెస్సులు ఇప్పుడ్ వరకు అయిన ఒక్కటైనా కొన్నావా అనిపిస్తు
కొన్లేదు అవన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అయినాయి గాని ఇంతవరకు అయితే ఏవి కొన్లేదు
అవి అట్లనే ఉంటది అట్లనే ఔట్ ఆఫ్ స్టాక్ అయితై గాని మనం గోనం
కొన్నే ఉన్నయి నచ్చిన డ్రెస్సు ప్చ్ మ కొన్కుందమని మనీ ఉన్నప్పుడు అది ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోతది మళ్లీ దాన్ని ఎవరు సర్చి అవును దాన్ని సర్చ్ ఎవరు చేయాలని ఇప్పుడూ నీకోటి విషయం తెల్సా ఫోట్ ఫోటోస్ మనం ఆల్బమ్ లాగా కూడ ఒస్తుంది తే వచ్చే తెల్సా నీగ్గూడ ఆఁ వాళ్ళే చేశిస్తున్నారు
హ్మ్ఁ ఏ డ్రెస్ కావాలో అదే గ్యాలరీ నుండి సెలక్ట్ జేసీ పెట్టినం అనుకో నా త్యా సేమ్ ఇమేజు ఉంటే గిట్ట జూపిస్తది
ఎన్ని ఫొటోస్ హఁ కాదు ఫోటో ఆల్బమ్ లాగా మనం ఎన్ని ఇప్పుడు నైన్ ఫార్టీ ఫిఫ్టీ ఫొటోస్ సెండ్ చేసినాం అనుకో వాళ్ళే ఆల్బం లాగా చేసి ఫోటో ఫ్రేమ్ ఫోటో మనం ఆల్బమ్ లాగానే చేసి చేస్తున్నాం
మన ఫొటోస్ ఇప్పుడు పెడితే వాళ్ళు అల్బమ్ గిఫ్ట్ అన్నట్టు
ఆ గిఫ్ట్ ఆల్బమ్ చిన్న ఆల్బమ్స్ ఉంటాయి చూడు ఆళ్ళ నైన్టీ ఫిఫ్ నేను మొన్న మా ఫ్రెండ్ పంపించింది ఇక నేను ఫొటోస్ అన్ని జీమెయి లో ఉన్నాయి సెలెక్ట్ చేస్
అవునా ఇప్పుడు ఏది మీషో
ఒకటి ఆప్షన్ కూడా ఉంది ఇప్పుడు
మీషో దానికా ఏ షాపింగ్ మాల్ ఆహా మీషోకేనా
మీషోనే
అవునా
ఉ
మంచిదే మరి బయట దానికి ఎంత రేటు వరకు ఉంది
ఆ టూ హండ్రెడ్ ఫొటోస్ బట్టి ఉన్నాయి
ఓహో గిఫ్ట్ ఇయనికి మంచిది ఐతే అది ఉహు అవునవును హా సరే బాయ్